ఆ బ
ఆ బాగున్నా బాగున్నావ
ఏం జెస్తున్నావ్
ఏ ఇక్కడ అ కాళగా పలాను అన్వేష
తిన్నారా
ఫ్రీ టైం లో అది ఇంట కాఫీ తాగల ఎన్న తాగాలే
మ్మ్ మావ ఇంటికి వచ్చినడా
రాలె అప్పుడు మధ్యాహ్నం వచ్చినడు పోయినాడు
ఆ
అమ్మా కీ ఫన్ చేయలే
ఎవరికి
మీ అమ్మకు
అమ్మకి ఇచ్చేసా
కా ఏడికి కాలు పోయిందంటనా
ఆ
అహ
అది ఏడుస్తా ఉంది
ఆ
అది బాధపడతా ఉంది
బాధపడతా
ఇంటికెళ్ళా అంటే ఇప్పుడు ఇచ్చింది రిప్లై ఇచ్చా అంది అయిపోయిందా అది అంటే
ఆహ
ఆ అంతా అయిపోయింది అని పెట్టింది ఆ
ఏం చెప్పింది నీకు
ఏన్ని గట్టిగా మాట్లాడు
ఏంది అయిపోయింది అంటున్నా
ఏంది వాళ్ళ డాడీ చనిపోయాడు నీకేం మెంటలా ఎప్పుడు ఎప్పుడ ఏందో నీ లోక నీదే మాట్లాడతావే
ఏంది అంత అయిపోయింద అంటే ఏంది అయిపోయిందంట అనే
నేను ఏదాని గురించి అనుకుంటా లక్ష్మి
ఏ
హు పోనా పోజ సదా నికి
చెప్పు ఊరి ఎప్పుడు వచ్చేది
ఏంది
ఊరికి ఎప్పుడు వచ్చేది మా
ఏమో తెలియదు
ఏ ఊరికి వచ్చినాని చెప్పి వాటర్ బాగుగుంటాయి ఇంకా
ఆ
ఏడ
నువ్వు జయలేదా అమ్మాకి
చేయలే నేను చెయ్యాల అమ్మాకి నీతో మాట్లాడి మల్ల చేస్తా ఏడ నే జాకెట్ కుట్టుకుంటున్న ఇంగ ఇదే సరిపోయింది
నీ వాయిస్ ఇనపల్లె గట్టిగా మాట్లాడు
జాకిట్లు కుట్టుకుంటున్న ఎప్పుడు ఇనపడుతోందా జాకెట్ లు కుట్టుకుంటున్నా
ఉహు
జాకట్ కుట్టుకుంటున్నా ఆ అ ఆమ్మ ఆంటీ దోటి కుట్టిచ్చిననా నిన్న ఐ అమ్మ ఐదు వందలు ఇచ్చిపోయింది అంటి
వేర ఎక్కువ
వేర ఇంకా హాల్లో ఆ